మాట్లాడుకులేల్కుట్నారు
ఐల్టాక్ ఇన్ ఇంగ్లీష్ వై వి షుద్ తాక్ ఇన్ తెలుగు మేము ఆ చెప్పుకుంటాయి పండ్లు మేము ఉదయంగా ఐదు వంద్ ట్లకు నిద్ర నుంచి లేసాను నేను శుభ్రంగా క్లీనైపోతాను నేను బడికి స్టార్ట్ ఐతాను ఎక్ససైజ్ ఎస్సాను దాన్తవతా మేము స్ బా అ తానం కెళ్తాము మేము బ్రేక్ తిన్ ఆ ప్రేవ్
పాపు నువ్ ఫస్ట్ దగ్గుకు సిరప్తాగు మ్మ్
మేము మల బ్రేక్ఫాస్ట్ దిని బడికి స్టార్ట్ అయితాము బడిలా టీచర్ చెప్పిన పాటలను శ్రద్ధగా వింటాము స్నేట్ల తొటి ఆడుకుంటాము ఉ మాటాడుకుటాము ఇంటికి వచ్చినంక క్లీన్ అయిపోయి ఏమ స్యాక్స్ తిని ట్యూషన్ కి బయలుదేళ్తాను ట్యూషన్ ఉల్క్ అయిపోహానికి ఏడు గంట్ల అయితది ఏడు గంట్ల గంగానే ఇంట్ల ప్యాక్ పెట్టేసి బయి ఓ కాల్సింది మన డైలీ రొటీన్ అది మోస్ట్ ఇంపార్టెంట్ బయటి గి నెట్లని మంచిగ కల్కరించి ఆడుకుంటాము దాన్ త వత ఇంటికొచ్చి తింటాము పంటాము లేసాము అయి పయి ట్యూషన్ ఉంది కదమా
ఓకే అలాగా కానీ మీ లాంగ్వేజ్ కొంచెము బాగా మాట్లాడలే చేస్తాము ఉంటాము కాదు చేస్తాము నెక్స్ట్ నీదెక్క నీకు ఇప్పుడు ఏ టాప్ మాథ్స్ లో ఎలెసన్స్ అయితున ఆ బాబు ఇప్ ఇప్పుడు నీకు క్లా మ స ఇప్పుడు నీకు క్లాస్ లో జరిగే పాఠాల గురిం చ్చి చెప్పమ్మా ఉ మ్యాథ్స్ లో ఏ టాపిక్స్ జరుగుతుంది
ఆ రేషనల్ నెంబర్ రేషనల్ నంబర్స్ వే ఆర్ ఎస్ ఆకార నేషనల్ నెంబర్స్ ఉంటాయి ఓల్ అరేయ్ ఓల్ నెంబర్స్ ఉం టయ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటయ్ ఇంటిజర్స్ ఉంటయ్ దె ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ న్యాషనల్ నంబర్ దె ఆర్ ఫైవ్ టైప్స్ న్యత్నల్ నంబల్ ఓల్ నెంబర్ న్యాచురల్ నంబర్స్ ఇంటిజర్స్ ఆ ఇరేష్ ల్ అండ్ రేషనల్ ఓల్ నంబర్ రోల్ నంబర్ ఉటాయిచ్ హోగయా ను ఏమ మ చెప్తా చేపూరి అమ్మాగారు సైన్స్ లన ఫస్ట్ చప్టర్ అయింది ఇప్పుడే ఆ సర్ అవ సర్రౌండిం ఆ అర్ధం అయి అవర్ సరౌడింగ్స్
గ టాపిక్ ఏం వచ్చిందంతే చెప్తాగా చెప్పగలుగుతావా
గుర్తు కొసలే ఇప్పుడైతే ఫైన్నాం ఫండామమంటల్స్ ద ఫండామంటల్స్ ఇన్ సెన్ అ ఫండమండల్ ఇన్సల్ మైక్రో సోప్ కోసం ఉంటది మళ స్టమక్ కోసం ముంటే ప్లాస్మా సెల్ ఓర్ మెంబరిన్ సెల్ యానిమాల్ సెల్ నేవర్ సెల్
దీన్ని ఏమంటారు బాబు సైన్స్ లో ఏ ఏ టాపిక్ ఇది ఇ ఏ సబ్జెక్ట్ సెల్ ఎడ్ ఏ టాపిక్ అది ఫిజిక్స్ ఆ బయోలజీ అ కెమిస్ట్రియ బయోలజీ బయోలజీ ఓకే
ఇ టిష్యూస్ ప్లాస్మా ఉంటది కయ్తో ప్లాసమా ఇస్ కోల్ట్ సెల్ మళ్ల సోష్యల్ అన జియోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ ఏ ఎపెన్ తెకన్ చప్టర్ అయిపెన్ ఆ సెకండ్ చాప్టర్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఫస్ట్ చాప్టర్ ఏమో
ఆ
లిసిన్యం లేదు కానీ నాకు అల్లున్న మ్యాటల్ చాలా రోజులైందిగా లెసన్ యూరోప్ ద
ని క్లాస్ వర్క్స్ అన్ని అప్డేటుంటయా
జియోగ్రఫీ ఉంది కానీ తెలుగు హిందీ జర కష్టం రాసేస్కుత ఇజ్జే కనిప్పుడు నాకు లాబ్ మన్యూల్ కాల్ మమ్మి సైన్ రికర్డ్ బోచ్చాడు రాయలి రేపు స్కూల్లా
కొనుక్కోడానికి ప్రయత్నం చేసి సకాలంలో నీ నోట్స్ కంప్లీట్ చేసుకో తుంటది
పో మయి ఐ డోంట్ నో మమ్మీ యు కేన్ చెన్ మాధస్ స్ట్ దట్ బుక్లిస్ట్
ఓకే దిస్ ఇస్ తెలుగు అప్ కంప్లీట్లీ తెలుగా
ఇదా ఓ ఓకే
నెక్స్ట్ తెలుగులో ఏం
తెనుగులన అచ్చులు హల్లులు ఆ
ఉ
సవావాచ్చక ఉచ్చవ వాచక ఆ ఇంక భాషాభాగాలు
హుహు ఓకే ఏముంటాయి భాషా భాగాలేన్నుంటాయి ఏముంటాయ్ నాకు తెలిదు చెప్పు ఆ
సర్వనామం
క్రియా
క్రియా క్రియా మీన్స్ నౌన్
ఉ నో వబ్
ఆ వబ్
నౌనంటే నామవాచకం
సర్వనామం అంటే ప్రనౌన్
ఇంకా నామవాచకం ఎగ్జాంపుల్ చెప్పు నమం నామవాచకం నేమ్ నేమ్ థింగ్స్ చెప్పు. తెలుగులో నామవాచకం అని దేనంటారు. ఇంగ్లీష
నేమ్ పేరు
నా పేరు రామక్రిష్న ఆ ఇండ్ల నామవాచకం ఏది బాబు అలాగా క్రియ గురించి చెప్పు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ క్రియా
ఆ అయినా పని చేస్తుండుడు పని చేస్తూ
ఏం పని చెప్పాలి చెట్లకు నీళ్లు పోస్తున్నాడు. అది అలాగా చెప్పాలి. ఉ నెక్స్ట్ సర్వనామం చెప్పు ఉ
ఆ స్కూల్కి బడికి ఏళ్తున్నాము బడి ఈజ్ ట్రా చెప్పవామ్మమ్మీ నువ్వు కొషి నువ్వు చెప్పు నేను చెప్తా ఏవరో
ప ఏమో ఎక్సంపుల్ నాకు గుర్తురావట్ లేదు. ఒకే హిందీలో లొ ఎం టాపిక్ ఎం చెప్పగలగుతావా
హిందీ లన అను చేతుల్ అయితుంది మళ సంధి అయితుంది ఆ పరాగ్రాఫలేయితాయి
ఓకే అదే అర్ధం అవుతుందా టీచర్ చెప్పింది వింటున్నావా పాఠం శ్రద్ధగా వినాలి
హిందీ అంటేనే ఆ అస్సల్ అర్ధం కాదు నాక్ ఎం చెప్తుందో
టనే స్టార్టింగ్ నుంచి ఇంటేనే నీకు చివరకు కష్టం కాదు ని ట్యూషన్ లొ ఇలా చెప్తున్నారు హిందీ
బాగానే చెప్తున్నారు నాక్ ఇంకేం స్టార్ట్ కాలే
అనుచేదు చదివి వినిపించుకొ వలతోటి
ఇప్పుడ్ మనకి ఉండాలి గా
ఆ ఆ ఆ వాళ్ళకి వచ్చా హిందీ నీకు ట్యూషన్ చెప్పేవాలకి ఓకే
ఇంగ్లిష్ లో ఒచ్చేసి గ్రామర్ జరుగుతుంది
హ్మ్
ఇంకా బుక్స్ మార్చిన్నాయి అంట నీకు ఒక ఫోన్ లో మెసేజ్ వచ్చిందా ఏమన ఆ ప్రింట్ అవుట్ తీసుకోవాలని పేజెస్
మీ ఫోన్లో మీ స్కూల్ నుంచి ఒక మెసేజ్ ఏద్ వచ్చిందంటే నాకు అది ఐఏ ఐఏ ఎస్కి ఫౌండేషన్ ఆన్లైన్ లో క్లాసెస్ ఉంటాయంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకొ
వొర్కుంటాయి
అందరికి పిల్లలందరికి ఫ్రీ అయితే ఎన్రోల్ చేసుకోవచ్చు గానీ ఫ్రీ ఒ పైడ్ ఒ తెలీదు ఒకొక్క ఏద్ ఒద్దు తమరికి ఇంత మంచి ఆప్షన్ ఏం లేవు ఊహ్మ్మ్
ఏవేవో ఆన్ అయితున్నాయి హలో ఉంది ఏమో అమ్మ మ స్కూల్ లొ ఎం ఏమో అది ఓరోజు దేంట్లో పోతురో వాళ్ళనే తీసుకుతార్ ఇగ సాత్వికనే మంచిగా ఫ్రీ అయితుంది మ క్రికెట్ టోర్నమెంట్ మూడ్ సల్ అతిక్ గెలిసిష్
ఎ సాత్విక్ గాడియన్ స్కూల్ వాళ్ళ స్కూల్లో ఆయా బయటనా టైం ఏడ నేర్చుకున్నాడు ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు
గలీల టూర్నమెంట్ ఏం ఉంటాదిరా ఆహా హ ఓకే
టోర్నమెంట్లు ఉన్నాయి అంట ఒరంట ఫ్రీ
హ్మ్
ఓకే ఆ మారల్ సైన్స్ గురించి ఎం అయింది తెలుసా మారి
ఏం గాలే క్లాస్ ముల్క
కొనుకోవాలా రేపు ఒకసారి వెళ్లి గనుక్కో ల్యాబ్ ఆక్టివిటీ బుక్ ఎంత ఉంటది మోరల్ సైన్స్ బుక్ ఎంత ఉంటది ఉమ్ సరేనా
ఉమ్
లేదనా తప్పేంలేద వేద తప్పు చ్చేసి ఇ సాటర్డే సాటర్డే సండే
ఏమైత మ్యాక్స్ తరువాత చ్ సాటర్డే అయితే సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే తర్స్డే ఉంటది.
ఓకే సరే మరి అయిపోయిందా అయిపోయిందా అన్నా